ఆ చెప్పాండి హలో
ఆ వినిపిస్తుంది చూస్తే
ఆ వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
గిన్నలు తోముతున్నాను
తిన్నార
ఇప్పుడే తిన్న సిస్టర్
అ
నాది నైట్ చికెన్ ఉంటే తిన్నా
అవునా
ఏమి
చ చ
మీరు తిన్నారా హలో
హలో
తిన్నారా సిస్టర్
ఆ తిన్నామండి
మీకు మ్యారేజ్ అయిందా
ఆ మ్యారేజ్ అయిందండి
పిల్లలున్నారా
ఆ లేరు ఇప్పుడు అ ప్రెగ్నెన్సీ ఇప్పుడు
ఓ హో ప్రెగ్నెంట్ ఆ
హ్మ్
మీది ప్రాపర్
హలో
హలో సిస్టర్
ఆ చెప్పన నండి ఇంకేం చేస్తున్నారు
ఏం లేదు గిన్నెలె కడుగుతున్నా ఎక్కడ మీది ప్రాపర్
హలో
ఎక్కడ మీది ప్రాపర్ అని అడుగుతున్నా
కొంచం మీ వాయిస్ స్ట్రక్ అయితుంది
ఎక్కడ మీది అని అడుగుతున్న ప్రాపర్
హలో
హలో